చెక్
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందం ది మీకు వినిపిస్తున్నా
ఆ వినిపిస్తుంది డగ్
ఏం చేస్తున్నారంండి బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బావున్నా మండి మీరు తిన్నార
తిన్నా అండి మీర్ తిన్నా
ఆ తిన్నానండి
ఏం చేస్తున్నారు ఈరోోజు మాది మా కర్రీ వచ్చేసి టమాటో ఎగ్
ఆహ
లేదండి మా మమ్మీ వండుతది
అహ మీ మమ్మీ బాగ కుక్ చేస్తారంండి
మమ్మీ బాగ కుక్ చేస్తుందండి నాకంత కుకింగ్ రాదు మా మమ్మీ అంతా బట్ వచ్చు లైట్ లైట్ గా
ఎంటి హెవీ వర్కు మేనేజ్ చేస్తారా
యా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు కుక్ చేయాలంటే మేనేజ్ చేస్తా మరి రీ ఇగ ఎక్కువ పీపుల్ ఉన్నారంటే కతం అది అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది
అదండీ వేడ్ నీల్లండి
వెన్నిల్ల అ వెన్నిళ్ళు కాదు నార్మల్గ అన్ని చేస్తా ఎగ్ టమాటా కర్రీ అట్ల ఎగ్ టమాటో రయిస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా
ఒకె
మరియు వెనీళ్ళు ఆమ్లెట్ మ్యాగీ లాంటివి కాకుండ ఇంకొంచెం ఎక్కువనే వచ్చు లెండి
ప్రిన్సెస్ అనుకున్న అండి సూపర్ మైండ్ లో ఒక డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటదండి అన్ని విచిత్రమైనా ప్రయోగాలు అన్ని చేస్తాది మా ఇంట్లో
ఏమేం ప్రయోగాలు చేసిందండి
లాస్ట్ టైము చాక్లెట్ బిర్యానీ చేసిందండి
వా వ్ చాలా గ్రేట్ అండి
గ్రేట్ చెఫ్ అండి అసలైతే మాస్టర్ షెఫ్ అవ్వాలని ట్రై చేస్తాంది
వద్ వద్దండి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాంటివి చేసి పెడితే
ఆ లేదండి చాలా హెల్దీ గ హైజీనిక్ గా వండింది కాకపోతే గంటే లే ఎక్కడ పడితే అక్కడ పడేతంది
అవున మెయిన్ ఇంట్లో వారికి వండి పెట్టమని చెప్పండే బయట ఇగ చాక్లెట్ బిర్యానీ తింటే అందరికి ఇగ హెల్త్ ఇష్యూస్ వస్తయ్
లేదండి చ చెప్తున్నా గదా చాలా హైజీనిక్ గా ఉంటది మా చెల్ల వంటలు ఉంటాయ్ మా వాళ్ళ ఫ్రెండ్స్ కీ అమృతం లాగా అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ మీద్నే ట్రై జేస్తది
గ్రేట్ ఫ్రెండ్స్ అండి ఆమెకీ అసలు అదృష్టం ఆలాంటి ప్రెండ్స్ తనక్ కున్నందుకు
అది నిజమే అనుకోండి
ఉ హు ఏం జేస్తూ ఉంటదండి మీ చెల్లి
అంటే ఈ మధ్యే ఐపీపీ ఐపిఎస్ కి ప్రిపేర్ అయి డాక్టర్ ఎగ్జాఎంబిబిఎస్ ఎగ్జామ్ రాస్తంది
ఆవ్ అసలు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారండి అసలు ఇప్పుడే జూస్తున్నా ఇలాంటి వింత మనుషులని
అది మా చెల్లేకు ఒక్కదానికే సాధ్యం అండి
మీ చెల్లెని ఒకసారి పరిచయం చెపీయండి వా
డెఫినెట్లీ అండి ఇన్స్టాలో ద రాజా ది గ్రేట్ అని గొట్టండి వచ్చేస్తది
ఓకే అండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీరేం జేస్తుంటారండి
కాలి మేడం కోస్
మీ హాబీ స్ ఏంటండీ
హాబీస్ అంటే పెద్దగా ఎం లెవు అందరితో ముచ్చట్లు పెట్టర అదే పెద్ద హాబీ
దా
హు
అందర తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా అది కూడా ఒక కలనే అండి
వావ్ ఆ ఈ సారి మా మమ్మీ పక్కన ఉన్నప్పుడు కాల్ చేస్తా అండి ఈ ముచ్చట మా మమ్మి తోటి మీరు చెప్తారా
ఓకే అండి చెప్తాను ఎందుకు మీ మమ్మీ వాళ్ళ అంటది ఇంట్రోవర్ట్ అనుకుంటారా మీరు మిమ్మల్ని ఇంట్లో
ను బా డిస్పరేట్ చేస్తా అంట ఇంట్లో ఖాళీగా ఉంటా
ఓ మీరు మ్యారీడా అండి అన్ మ్యారీడా
రీసెంట్లీ మ్యారీడ్ అండి
లవ్ మ్యరేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్
అరేంజ్డ్ మ్యారేజ్ అండి
ఎట్లుందండి మీ మ్యారేజ్ లైఫ్
పర్లేదండి బానే ఉంది
ఆ ఎటన్న ట్రిప్ ప్పేశారా అండి మరి మీ మ్యారీడ్ కపుల్
కరెక్ట్గా ట్రిప్పేద్దాం అన్న టైంకి నాకో బాబోచ్చాడండి
అయ్యో ఏం కాదులేండి బాబుతోగ సి మెమోరీస్ చేసుకోండి ట్రిప్ ఏయండి తర్వాత
హ ఇగ
అంటే ఇప్పుడు కాదండి బాబు పెద్దగా అయినాక ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ అయినాక ఎ య్యండి ఏమన్నా మీకు ఇట్లా డెస్టినీ లైక్ డ్రీమ్ ప్లేస్ గానీ డ్రీమ్ వెకేషన్ గాని ఏమన్నా ఉందా స్పెసిఫిక్గా? వావ్ బీచ్ బాగుంటది అక్కడ ప్యూర్ వాటర్ ఉంటది కదండి
ఆ అవును మీ డ్రీమ్ వెకేషన్ ఎక్కడ అండి
నాకు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఇయర్ నాకు మనాలి వెళ్ళాలని ఉంది అండి కానీ అది ఏమైద్దో చూడాలి బడ్జెట్ ప్రాబ్లమ్ కానీ కొంచెం ఇంట్లో ఫ్రెండ్స్ ని ఎల్లవ్ చేస్తారో తెలిదు ఇన్ కేస్ ఫ్యామిలీ వారితో పోదామన్నా ఫ్యామిలీ వాలు ఇప్పుడు వస్తామా అప్పుడు వస్త మా అని అంటుర్రు ఈవెన్ ఫ్రెండ్స్ తో వెళ్తే ఇంట్లో వాళ్ళకి కూడా పర్మిషన్ ఇవ్వాలి కదా మా సిస్టర్ ఉంది మా సిస్టర్ వచ్చేసి ఇక్కడ లేదు అబ్రాడ్ ఉంది తను వస్తే ప్లాన్ వేద్దాం అనుకుంటున్నా కాని తను ఇప్పుడు ఏమంటుంది నెక్స్ట్ ఇయర్ వస్తా ఇప్పుడు రాను అని చెప్పేసి అంటుంది.
ఉ సరే
అందుకే వెయిటింగ్ ఇగ మాకు ఫ్రెండ్స్ కూడా చాలా బిజీగా ఉన్నారు ఒకరు ఐపీఎస్ కి ప్రిపేర్ ఐతున్నారు ఒకరేమో ఇంటర్న్షిప్ కి ప్రిపేర్ ఐతున్నారు ఇగా వెళ్లలేం లెండి
అవునా? ఎవరండీ ఐపి ఐపీఎస్ కి ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్ ని మా మా చెల్లి తోటి కాంటాక్ట్ అవ్వమనండి హింట్స్ ఇస్తదండి మంచి మంచి హింట్స్ ఇస్తది.
ఓ ఒకే అండి చెప్ తా అయ్యో మా ఫ్రెండ్ కొంచెం తిక్ కదండి ఇగ అంటే ఐపిఎస్ కి ప్రిపేర్ అయితూ డాక్టర్ అయితది ది లేదా మీ చెల్లి లాగానే ప్లస్ చదువుతూ ఇప్పుడు ఏం చేస్తున్నావుంటే చదువుకుంటూ కోతికొమ్మ ఆడుతున్న అంటదండి చెట్టు ఎక్ కీ చదువుకుంటదంట
ఓ ఇలా కూడా చదువుకుంటారా వావ్ గ్రేట్ టాలెంట్ అండి మీ ఫ్రెండ్ కి
ఏం చేద్దామండి ఇక ఏదో జన్మలే ఏదో పాప పాపం చేసి ఉంటా ఈ జన్మల అట్లా ఫ్రెండ్ అయింది
లేదండి పోయిన జన్మలో మీరు చాలా పాపం చేసారు అందుకే ఆ ఫ్రెండ్ వచ్చింది.
అదే అంటున్నా ఏ జన్మలు ఏ పాపం చేశానో ఈ జన్మల అంత మంచి ఫ్రెండ్ అంటూ అంటూ ఉంటారు కదా ఇప్పుడు గోదావలో రెండు రూపాయలు వేసి నాకు ఒక మంచి ఫ్రెండ్ ఈ దేవుడా అంటే నువ్వు వేసినా రెండు రూపాయలకి ఇట్లాంటి ఫ్రెండ్స్ వస్తార అని చెప్పేసి
ఎగ్జాక్ట్లీ మీరు రూపాయి ఇచ్చినట్టున్నారు అందుకు ఆ ఫ్రెండ్ వచ్చింది
లేదండి నేను ఆటానే ఇస్తాను అందుకే వచ్చింది అట్లా
అయ్యో చూసాడండి
అయ్యో ఫ్రెండ్ కదా అండి ఎంతైనా వదు్కోలేం కదా అందుకే భరిస్తూ ఇగ కూర్చున్నా ఏం చేస్తునార్ అంటే కోతి రింగ రింగా రోజెస్ పాకెట్ పుల్ల పోసెస్ హషా బుష అల్ ఫిల్ డౌన్ అని అంటుంది
అది పాకెట్ ఫుల పోోజెస్ కాదండి పాకెట్ ఫుల ఫోజెస్ మీరు ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వరాా?
లేదండి సోషల్ ఇయ్యో నా ఫ్రెడ్స్ తోనే సరిపోది అండి నాకు టైమ్ ఇయో సోషల్ మీడియా అంతా మేమ్ బట్ టిచుకోము
మ్మ్ అది యాక్టుల్ గా పాకెట్ ఫుల్ అఫ్ రోసెస్ నేన్ కూడా మొన్నటి దాకా పాకెట్ స్కూల్లోనే అంట అది స్కూల్లో కాదు
ఓకే అది మా ఫ్రెండ్ కూడా ఇంత ముందు చెప్పింద అండి సాంగ్ పాడింది అయితే మళ్ళీ తనకి కాల్ చేసి కరెక్ట్ చేసేసా
ఆ కరెక్ట్ చేయండి
ఉ
ఈ ఫ్రెండ్లీస్ డైలాగ్ మర్చిపోయానాండి సారీ
గుర్తు లేదండి ఏం డైలాగ్ అండి
అదే అండి ఫ్రెండ్లీ దేనికో నీ దాంట్లో అండి దేనికి అనేది గుర్తుకు రాదు డోర్ సౌండ్ ఆ ఎగ్జాక్ట్లీ కరెక్టే అండి బాగా చెప్పారు ఏం చేస్తున్నారండి మీరు మూవీస్ బాగా ఫాలో అవుతారు సరే
నార్మల్గా అసలే ఇలాంటి ఫ్రెండ్ ఉండగా అలాంటి డైలాగస్ కొన్ని వస్తా ఉంటాదండి మాకు నువ్వు కొంచెం అంటదండి ఎప్పుడైనా కాల్ చేసినా ఎప్పుడైనా హట్ అయినా మామా కోసం మెర్రయినా అవుతా సొరైనా అవుతానని చెప్పేసి నవ్పిస్తది ఎప్పుడైనా అలిగినప్పుడు కోపం వచ్చినప్పుడు తన మీద
అవునా మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ ఇట్లాంటి డైలాగ్ అన్ని తానే చేస్తున్నానని చెప్తుందండి నాకు
అవునా లేదండి మీ చెల్లె అబద్ధాలు ఆడుతుంది అయితే
డోర్ సౌండ్
లేదా అట్లా మాది హై బెంచ్ ఏమో నీకు అట్ల చెప్తుంది లేకపోతే నాకు ఎవ్వరున్నారు మామ నువ్వు తప్ప అని అంటది
ఓ అవునా ఈసారి గట్టిగానే వేసుకోవాలని
వద్దులేడి పాపం చిన్నపిల్ల
అవునా గాడిద ఎత్తు ఏదిగింది చిన్న పిల్ల అండి అంటే ఎదగలేదు అనుకోండి పొట్టి ఇల్లే కాపోతే ఏజ్ మాత్రం పెరిగింది
ఏజ్ పెరిగిన ఏం లాభం లేండి చిన్నపిల్ల చేష్టలు
నిజమే అండి
అలాంటి ఇంటెలిజెంట్ ఫేల్సో అక్కడెక్కడ ఉండరు మన చుట్టే ఉంటారు కాగానీ మనం గుర్తించాం అంతే
ఎక్సాక్ట్లీ నా పక్కన మీ పక్కన ఉంది మీ ఫ్రెండ్ రూపములా
అవునండి నీకు మీ చెల్లి రూపంలో ఉంది నాకు మా ఫ్రెండ్ రూపంలో ఉందండి
ఉమ్మ్ అవునండి నాకు ఇంకో పెద్ద రూపంలో కూడా ఉందండి. ఎప్పుడు నా పక్కనే ఉంటది మా అమ్మ. ఆమ్ ప్రతిరూపమే మా చెల్లా
వావ్ ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి ఓ కేండి